హలో
హలో
హలో
వినిపిస్తుందారా
ఆ వినిపిస్తు ఉంద క్క
ఏం చేస్తున్నావ్
ఏం లేద అక్క ఖాళీ మీరు
నేను కూడా ఏం లేదు ఖాళీగానే ఉన్నా
పనైంద
ఆ అయిపోయింది పని అంటే ఇప్పుడు ఏం లేదు ఇక పిల్లలు వచ్చారు కదా ఇక వాళ్ళు ఇక వాళ్ళతోనే ఉంటది ఇక
ఆ పిల్లలు వస్తాయిక వాళ్ళకి స్నానాలు చేపించి బుక్స్ అక్కడ పెట్టమని చేతులు కాలు ఎదు కడతామని
ఉ మళ్ళా అందులో టెంటలు బాగా కొడుతాన్నాయి కదా ఇక పిల్లలకి ఇక ఈ పొద్దున్న స్నానం సాయంత్రం స్నానం ఇక
ఆ రెండుసార్లు చేత్తనే ఫ్రీగుంట తమాం చేయగా
ఇక అదే కదా మరి ఇక అందుకనే ఈ ఎండలకి ఇక అంతే ఇ ఎంకాలం అప్పుడేమో ఈ ఎండలుగా ఫుల్గా ఎంతసేపు నేను రొట్టె చేద్దామని జొన్న రొట్టె చేసిన గ్యాస్ దగ్గర నిలబడితే ఫుల్ చెమటలు కారిపోతాన్నాయి అసలు
హ అవునా ఇప్పుడేవి ఇప్పుడే కారిపోతే ఇక ఏ ఏప్రిల్ మే
అదే అంత అంట అసలు చిన్న పిల్లలైనా ముసలిళ్ళైనా తట్టుకోలేరు అసలులకు ఇక వాళ్ళైతే ఇక చెప్పడం ఏమి ఉండదుక పిల్లల అయితే జాగ్రత్త చూసుకోవాలి ఇక ముసలిళ్ళ అయితే ఎండకి ఉంటారో పోతారో కూడా తెలియదుక
ఆ అవును అసలు పెళ్ళిల ఫంక్షన్ పోవాలన్నా ఏ ఏం పిళ్ళికి ఫంక్షన్ పోతాం అ కనిపిస్తుంది
అవును పిల్లల్ని తీసుకొని ఇంకా ఆయంత పోవుద్ది కాదు ఈ ఎండకి తట్టుకోలేం కాబట్టికి
ఆ అవునక్క
చికాక్ చికాక్ అయితాదిక ఉమ్ వర్షాకాలం మొత్తె వర్ష ఉమ్
మీర్
ఇవేం లేవు ఏం లేవు ఇప్పుడు ఏం లేవురా మరియ్యా ఇక తర్వాత వస్తే అన్నా చూడాలి ఇప్పుడైతే ఇండియ ప్రస్తుతానికిైతే త్
ఆ
ఉహ్ ఇక పోవాలన్న ఏ వన్నా ఊర్లకు పోవాలన్నా ఏమన్నా తీర్థయాత్ర ఎయినా దేవుళ్ళ దగ్గరకి ఎటు పోవాలన్నా కూడా ఫస్టు ఈ ఎండకి మనం బోవాలన్న భయం అవుతంది బయటికి వెళతానికి
ఆ పోవాలంటే ఇబ్బందిే మనకి ఎండకి వామ్మె చె ఎప్పుడైనా పోవచ్చులే అనిపిస్తది
అవును ఈ మళ్ళ ఎండకాలమో ఎండలని మళ్ళీ వర్షాకాలం మొత్తనేేమో వర్షాలకు అటు ఏ కాలానికి ఏదన్నా ఒకటిగా ఇంక వర్షాలకి ఇంక ఎక్కువ ఇప్పుడు ఎండకాలం అంటేగ ఇది ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయినయి మరి వచ్చే నెల మళ్ళ వచ్చే నెల ఇక బాగా ఎండలు ఎక్కువ అయిపోతా ఉంటాయి గాలిదుుమ్ములు అని అయ్యి అని ఇయ్యని బాగా వస్తాయి కదా
అవునవును గాల్ తోం గాలి బాగ వస్తుది ఇప్పుడు గాలి దమ్ములు కరంట్ బాగా తీస్తాడు
అవును మాకు పొద్దుగాల పొద్దుగాల చల్లబడ్డట్టు అనిపించింది ఇక మధ్యాహ్నం నుంచి ఫుల్ ఏండ కొట్టింది మళ్ళీ ఇప్పుడు చల్ల చల్లగా అనిపిస్తాంది ఇక
అవునవును బాగా బాగ ఎండలు కాని ఇప్పుడే ఎండలు ఇట్ల కొడతనే తర్వాత
అవును వర్షాలు వచ్చినా ఇబ్బంది ఆ వర్షాలకి గాలి గాలిదుమ్ములని అవ్వని ఇవ్వని ఆ చెట్లు విరగడం ఆ మళ్ళీ పంట నష్టం అని వరదలని అవ్వని ఇవ్వని దేనికైనా అన్నిీ నష్టాలె ఇప్పుడు ఈ వాతావరణాననికి అయిన
ఆ వాల్ పెద్దమ్మ
ఉమ్ ఎండలకు మాత్రం అన్నిీ ఇక రోగాలే జాగ్రత్త ఉండాలె ఇక
పెద్ద గాలిదుుమ్ములు వచ్చినా ఇబ్బందె అన్నిటికి ఇబ్బందె ఏ కాలమైనా ఇబ్బందిా వర్షాకాలం అయితే ఇక ఆ పెద్ద పెద్ద వాహనాలు వస్తే ఇక కొట్టుకోపోతాయి కార్లు ప్రమాదాలు బాగుంటాయి
అవును వా చెట్లాను చెట్లు ఇరిగిపోవడం ఇట్ల మామలుగా పిడుగులు పడడం అసంటి వాటి వల్ల ఎంత నష్టం జరుగుతుది ఇ ప్రాణ నష్టమైన ఇప్పుడు గొడ్లు గోదలైనా గోరలైనా ఒక్కొక్కసారి వాళ్ళ వానలు కూడా వస్తాయి వర్షాకాలంలో నె అయితే ఇప్పుడు కూడ ఎంత మంది చనిపోతారు అసలు ఈ ఇట్లాంటివి ఇంక జంతువులు ఎ క్కువ చనిపోతా ఉంటాయి
అల్ల వాల్ల చ్చిన రాళ్ళవ వాళలో పెద్ద పెద్ద రాళ్ళ
ఉ అట్ల ఉంటది ఇగ
ఆ మీకేలీ బానే కొడుతదా
కాలమే చలికాలంలో వచ్చే రోగాలు చలికాలాం
ఇగ చేతులున్నీ ఇగం పట్టుతాయి ఇంగా ఆరు గంటలు కాంగానే సెటర్లు ఏసుకోనీ చేతులు ఇగం ప తాయి పొద్దున్నే లేవాలని ఇబ్బంది ఇగ నైట్ తొందర పడుకోవాలన్నా ఇబ్బంది వేడి వేడిగా అన్నమే తిన బుద్ది ఇది అన్నీ పనులు చేసుకోవాలే
ఇక అదే ఇక పొద్దుగా లేవంగానె ఆ చలిమంట వేసుకొని కూచోవాలె ఇక ఆ సలకి తట్టుకోలేక ఈగ అహ ఏ స్వేటర్లస్ కొని ఇగ అది ఇది ఇక అట్లు ఉంటాం ఇక ఆ చలికాలంమయినా ఇబ్బందె ఏ కాలమైనా ఇబ్బందెఇక
అవున్
పంటలకైనా దేనికైన కూడ ఇప్పుడు ఎండాకాలం అయితే మాత్రం పంటలకైతే మస్తు ఇబ్బంది నీళ్లు సరిగ్గా ఉండవు ఆ వర్షాకాలంలో నీళ్ళ ఎక్కువ పంటలు నష్టం ఇప్పుడు నీళ్లు తక్కువ వయి ఎండకాలంల అది నష్ ఇష్టమే మల్ల ఇంక కొన్నయితే జంతువులకైనా అటు ఇటు ఉ
మీకు బోరుందా
బోరు లేదురా మాకు
మరి ఎట్లా పంటకి నీరు
ఇయ బాయి ఉన్నది మాకు ఇగా బాయిల యెల్లినంత వరకు పెట్టుకోవాలే లేదంటే లేదు ఇగ
మరి పంట ఎండి పోదా
ఇగ ఎండిపోతది ఇగా పండేకాడికి పండుతది కాకుంటే వర్షాకాలంలో మనం ఎక్కువ మొత్తం ఎకరం ఉన్నదనుకో ఎకరం అంతా ఏసుకుంటాం ఎండాకాలంల నీళ్ళెళ్ళ లేవు కాబట్టికి ఇగ ఆర ఎకరం అంతా ఏసుకుంటాం అది కూడా పండుతే పండుతుంది లేదంటే లేదు ఇగ ఎండకాలం ఇగా వర్షాకాలంల నయితేనేమో ఉ
ఎండ కాలం ఇబ్బందే వాన కాలం ఇబ్బం
ఆ వానకాలం అయితే నీళ్ళు ఎ క్కువయని మళ్ళ అందులోటి ఆ వర్షాకాలంల నైన మనుషులైనా అట్లే ఉంటం మనం మన ఇంట్ల పరిస్థితి కూడా అట్లే ఉంటాయి ఆ బట్టలు ఎండినా బట్టలు పిండేసినా అవి ఎండవు అంత వాసన అత్తవుంటాయి ఇగ మనం బయటికి ఏళ్ళేటట్టు టు ఉండదిగా ఉ బయటికి ఏళ్ళేటట్టు ఉండది బయటికి ఎళ్ళినా వామ్మో జారి ఆ జారి ఎక్కడ పడతామో కింద పడతామేమో ఒకటే అని అట్లా అనిపిత్త ఉంటది ఇగా
ఇంట్ల నుంచి బయ వీళ్లు ఇక్కడుంటారా పెద్ద పెద్ద
ఊ
గాలి దుములోచ్చి ఈ పిల్లోరు ఇద్దరు స్కూల్ పోరు పెద్ద పెద్ద వానాలు వస్తే ఇల్లులు మంచి లేపోతే ఇల్లు మొత్తంకురుస్తూ
అవును మళ్ళీ ఏదంటే గాల్దుమ్మలకి ఏంది రేకులు ఉన్న వాళ్ళకైతే రేకు కులుకులు లేచిపోతా ఉంటాయి.
ఆ సిమెంట్ రేకుల అయితే ఇబ్బంది. మామూలు ఇనప అవి రేకులైనా ఇబ్బందే అన్నిటికి ఇబ్బందే.
అవును మరి ఇనుప రేకులు అయితే నా గాలి దుమ్ముకి ఎక్కడ లేచిపోతాయ అనిపి తది, అవి సిమెంటియి అయితేనెమో రాళ్ళు వెనక రాళ్ళ వాన గినక పడితే అవి ఏడ పగిలిపోతయో అని అట్లా అనిపిత్తా ఉంటది.
డాబాలు ఉన్నోల్లే బెటరు.
హుహ్హు డాబాలు ఉనోళ్ళనంటే ఇగ ఉ ఉన్నవాళ్ళ అంటే ఉనున్న అందరికి ఉండదు కదా ఉన్నోళ్ళకి ఉంటాం ఇగా లేని వాళ్ళ కంటే ఇగ లేని వాళ్ళ పరిస్థితి ఇగ అట్ననే ఉం
అదే ఇబ్బందులు ఉంటాయనే చెప్తున్నా ఇగా సిటీ లైతేనా ఇగ ఫుల్ ఇగ హైదరాబాద్ అయితేనేమో ఇగ ఫుల్ డ్రైనేజ్ మునిగిపో బయటకి అంత వస్తది అంత ఇబ్బంది.
అవును ఒక సైడ్ మంచిగుంటే ఒక సైడ్ ఆ ఒక సైడ్ మంచిగా ఉంటే ఒక సైడ్ మునిగిపోత లంట నిజంగా కూడా అట్లా
డ్రైనేజ్లు ప్రాబ్లమ్స్ బాగుంటయి అయన్నీ ఇట్లా నిండి ఇట్లా బయటకు వచ్చి ట్రాఫిక్ ఆగుతది అంత కార్లు ఆ అన్నిటికి ఇబ్బంది హైదరాబాద్ హైదరాబాద్ అంటం గాని
హ్ వేస్ట్ అట్లా మన ఊర్లలో ఉన్నట్టు ఎందుకుంటదిరా. ఇప్పుడు అంత నీళ్ళైనా ఏదైనా అంత కాలుష్యం గాలి కాలుష్యం అంతా ఎట్లనో ఉంటది. ఊర్లల్లా అయితేనే మంచిగా ఉంటది. ఒకవేళ ఎంత వానలు వచ్చినా ఏదొచ్చినా కూడా గట్ల నీళ్ళు అవి అన్నీ కాలుష్యం కాకోకుంటా మం మంచిగ ఉంటయి. మళ్ళా గాలి అనేది కూడా మనకు స్వచ్ఛమైన గాలె వత్తది. ఇగ ఆడెట్నైనా కూడా మంచిగా ఉండదు వర్షాకాలంలో గినుక.
అవునవును స్వచ్ఛతమైన గాలి ఉండాలె. మనకి
అవును.
నే ఆరోగ్యంగా ఉంటం మనం. దేనికైనా ఇబ్బందే. సిటిలా
అవును మళ్ళా అందులోటి ఏమో మరి ఇప్పుడు మనకి ఎండాకాలంలో ఇటు చెట్లు అయి ఇయి ఉంటాయి. కాని అక్కడ ఏమి ఉండవు కదా చెట్లులు ఏం లేవు. ఇంకా వేడి ఎక్కువ, ఫ్యాక్టరీలు అని అవని ఇవని ఆడ అన్ని పొగ అంత లేని రోగాలింకా
ఆ ఏదో సిటీలో పోయి బ తుక్కోవాలని ఉంటది. గాని డబ్బులు వస్తాయనే గాని అన్నిటికి ప్రాణా నష్టమే ఇగ సిటీ అంటే.
అయినా డబ్బులు వచ్చినా అక్కడ ఖర్చులు అక్కన్నే ఉంటయి కదరా. ఇక్కడ ఉన్నాయిటివి ఇక్కన్నే ఉంటయి. ఆడ ఉండేటియి ఆన్నే ఉంటయి. మనం డబ్బులు వత్తయి అంటాం కానీ అంతకు డబుల్ వొడుతనే ఉంటాయి ఆడా ఇగా.
ఇప్పుడు సిటీ ఇప్పుడు ఇద్దరు పని చేస్తేనే ఒకళది ఖర్చు పెట్టాలె ఒకళ్ది దాయాలి.
ఇగ అంతే అయితది ఇగ హ్ ఒ ఇగ ఒక్కరు చెత్తె ఎక్కడ ఎళ్తది ఇగా పిల్లలకైనా ఇప్పుడు మన ఓకేనా ఇగ ఒక్కరు చెత్తే వెళ్ళెటట్టు ఉండదు ఇగా గా సిటీలో ఉంటే.
ఆహ్
ఏమో ఒకసారి. పనులు ఉంటాయి. ఎండకాలంలో పనులు ఉంటాయో ఉండవో తెలువదు. వర్షాకాలంల ఆహ్ అన్ని పనులన్నీ ఆగిపోతాయి. వానలు ఎక్కువైనా కూడా అట్లుంటది. ఇగ ఎక్కడ ఉండే పని అక్. కన్నయ్య. ఇంకా అందుకానే దేనికి. ఓకేనా ఇగ తట్టుకొని ఉండే వాళ్ళు అయితనే
హ మషి మనిషి కూడా తట్టుకోవాల్సి ఉండాల దేనికైనా ఎండకైనా, వానకైనా, చలికైనా త హ్ శక్తి ఉంటనే బతుకుతాం ఎక్కడైనా.
మరిగ అంతేగా మరి ఇప్పుడు కూడా మరి మన ఏ. ఆహ్ ఎప్పుడు ఏమైతదో తెలివట్లేదు కదా ఏ సీజన్ లో ఏదైతదో అమ్మా ఈ చలికి ఏమైతారో తెలుస్తలే ఎండాకి ఏమైతదో తెలివట్లేదు వానకి పోతే ఏమవుతదో తెలివట్లేదు ఒక్కొక్క వాతావరణానికి ఒక్కొక్క తిరుగుంటారు కాద మనుషులు కూడా. మనుషులకు కూడా సెట్టుగావు ఆ వాతావరణాలు అసలు. చలికాలంలో జలుబులని అవ్వని ఇవ్వని వస్తనే ఉంటా అంటే ఇగ ఉమ్. ఎండాకాలంలో వుంటే మామూలు ఆహ్ చలికాలంలో. అట్లనే అనిపిత్తది చలి. కాలంలో అయినా వర్షాకాలం ఎండాకాలంలో అయితే వేడి చేయడం అనియా ఎండకి కళ్ళు తిరగడం అనియా ఇమ్యూనిటీ పవర్ తగ్గడం అట్లా అన్నీ ఇగ మన శరీరంలో అన్ని లోపాలే ఇగా.
ఆహ్
ఏ వాతావరణానికి ఆ వాతావరణానికి తగ్గట్టు మనం మం తినేదైనా అన్నమైన ఆహార. అందమైన అన్ని అలవాట్లు అట్లుంటే. తింటానే మనం బతకగలుగుతాం.
ఆహ్ అట్లానే బతుకుతాము.
ఉమ్
ఆహ్
సారే లేరా మరి.
ఒకే అత్త
ఆహ్